హలో
హలో ఏం చేస్తున్నావు
ఆ ఆ ఇనిపిస్తుందా
ఆ ఆ వినిపిస్తుంది ఆ ఏం చేయట్లేదు ఆ ఆ ఏని మీఅయినేనా అయినై అయినై మీ అయినాయా అంటున్నా
అయినై
హ్మ్ ఆ ఆ ఏం కుర్లు
పొద్దున్న వెజిటబుల్ రైస్ చేసుకెళ్ళా ఇప్పుడు వెజిటబుల్ రైస్ పొద్దున్ వెజిటబుల్ రైస్ తెచ్చుకున్నాం వస్తా వస్తా అదే తిన్నాం
అది అది మి
ఏంటి సంగతే
నేనా టమాటా పప్పు ప్పును వంకాయ ఫ్రై చేసా
టమాట పప్పు వంకాయ వంకాయ ఫ్రై ఇదా సంగతి
ఇంకేం ఉన్నాయి వెజిటబుల్ రైస్ ఎట్లా చేస్తారు
ఆ ఎది
టేబుల్ రైస్ ఎలా చేస్తారు అంటున్నా
వెజిటబుల్ రైస్ ఎలా చేసా తాము ఆ కొంచం నెయ్యి వేసి మసాలా ది అసలన్నీ వేసి బఠానీలు రాత్రి నానబెట్టాను అవి మిల్ మేకరు, బంగాళదుంపలు, క్యారెట్లు. అన్నీ వేసి, లిం సి ఏంచేసి అల్లం పేస్ట్ వేసి ఏంచేసి. నీళ్లుబోసేసా అంతే.
క్కర్లో వండుతారా?
కుక్కర్ లో వండుతారు నేను విడిగా వండేసా ఉడుకుపోద్ది. ఆ కుక్కర్ లోనే వోడారు గాని నేను విడిగా వండేసాను.
ఆ ఆ ఏ ది. ఇంకా చెప్పాలి పెళ్లికేదో వెళ్తున్నామన్నారు. అయిపోయింది పెళ్లికి వెళ్తామన్నారుగా వెళ్ళొచ్చారా?
ఆ ఏ పెళ్ళికి ఎవరి పెళ్ళికి?
అయ్యో ఎదో టాపిక్ కోసం అట్లా స్క్రిప్ట్ వేస్తంటే.
ఆ ఎళ్ళొచ్చాను, మొన్నెళ్ళొచ్చాములే పెళ్ళికి. ఇవాలి మాస్ స్కూల్లో కమ్యూనిటీటింగ్ అయ్యిందిగా యాక్టివిటీ. పొట్ట ఫుల్ అయిపోయిందమ్మ ఇవాళ్లంతా. అందరూ వాళ్ళ, వాళ్ళ ఫుడ్ తెచ్చుకొని అందరు కలిసి తినాలా. కొంతమంది ఇంటికెళ్తారు, కొంతమంది లంచ్ లో తింటారు కదా! అలా కాకుండా అన్ కొని ఒకచోట కూర్చొని తినాలి.
అవునా, తలా ఒక ఐటమ్ చేసుకొచ్చారా?
అందరు వెజిటబుల్ రైస్ ఏ చేసుకొచ్చారు పిల్లలు. ఎవడ్నాడుగు వెజిటబుల్ రైసెయ్ దేవుడా. విస్గేజ్ వెజిటేబుల్ రైస్ పైన విరకతి అయిపోయింది.
ఆ అదే తొందరగా అయిపోద్దని అది తెచ్చి ఉంటారు.
పోద్దని పేరెంట్స్ అందరు అయ్యే పంపించారు. సరే పిల్లనందర్నీ ఇట్లా రౌండ్ కూర్చోబెట్టేసి బాక్స్. తీస్, ఫోటోలు తీస్, వీడియోల్ తీసుకుంటన్నాము. హా సరేలే అని నేను కొంచెం ఎక్కువ తీసుకెళ్ళాగా. ఈ లోపు పిల్లలు ఎంత బాగా చక్కగా ఒక ప్లేట్ తీసుకొచ్చారు, నా కోసం వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఒకళ్ళు. వాళ్ళ బాక్స్ లో అన్నీ కొంచెం, కొంచెం, కొంచెం, కొంచెం ఆ ప్లేట్లో ఏసీ నాకు అట్టి పెట్టి వాళ్ళు తిన్నారు చేపెంత బాగా! భలే ముచ్చటేసింది నాకు పిల్లల్ని చూస్తే. ఇంకా నేనేం చేసేది ఆళ్లంతా ప్రేమగా పెట్టినప్పుడు అయి తిందామని నేను తీస్. పిల్లన్ బాక్స్ అందరికీ తల ముద్ద పెట్టి పంచేసా. వెరైటీలు తినేటప్. ఇప్పటికే పొట్ట ఫుల్ అయిపోయి, మళ్ళ ఆయమ్మతో లిమ్కా తెప్పించుకున్. తాగి.
హు అవున హు అవున. హు రెండు పూట్ల రైస్ ఐటెమ్స్ అయినయిగా. ఉ హు రేపు ఉందా స్కూల్?
ఈసారి .
ఉహు బాబుకు కూడా ఉందా స్కూలు.
అడు వెల్తాడాంట, ఎల్డంట రేపు, రేపు ఎల్డంట సండే ఎల్. ళ్తాడంట సండే కూడా ఉంది కదా?
ఉ
సండే వెళ్తాను రేప వెళ్లాన అన్నాడు రేపు వాడు ఇంట్లోనే ఉంటాడు ఇంకా
ఇచ్చారా హల్టికెట్లాలకు
ఆ ఇచ్చరి ఇవాలే
హ పెద్ద బాబు ఏం చేస్తున్నాడు
పెద్ద బాబు ఏమో ఫోన్ చేతే తీయలే బిజీగా ఉన్నట్టున్నాడు
ఉమ్ అ
చేసారా మీ పాపకు ఫోన్ వచ్చిందా ఇంటికి
లేదు ఇంకా కాలేజీలో ఫెస్ట్ అవుతుంది ఇవాళ
ఆహా
లేట్ అయిందంట బస్సు లేవంట ఇంకా అందుకని అ ఫ్రెండ్ వాళ్ళ కార్ లో అక్కడ దాకా దించుట అన్నారు అంటే లార్జ్ సెంటర్ దాకా
ఆ
అక్కడి నుంచి పెద్ద బాబు వెళ్ళి తీసుకెళ్తాన అన్నాడంట
ఆహా
అది ఇవాళ రేపు ఫెస్ట్ వాళ్ళ కాలేజ్
రేపు కూడానా రేపు పొద్దున్న వెళ్ళిపోవాలా
ఆ అదే పొందున్న వేల్ పోవాలి
ఎన్నింటికెళ్ళిద్దో
రేపు పొద్దున్న వెళ్ళిపోద్దు ఎనిమిదింటికి ఎమిదిన్నరకి వెళ్తామన్నారు
వాళ్లతో పాట్ వెళ్లి పోయిద
వాళ్ల ఫ్రెండ్ వోల ఇంటి దగ్గర దించేసి వెళ్తార ఏమో
ఈ కాల గుడ స్పీకర్
దీనికి స్పీకర్ యూస్ చేయకూడదు అంట కదా
అసలు స్పీకర్ ఆప్షన్ గుడ లేదు లే దినికి
ఆ అవును ఎన్ని కాల్ అయినయ్ నీకు
ఎనిమిదైనై
ఎమైదనియా నాతో రెండైనయి కదా
నీతో రెండు అది కట్ అయింది కూడా కౌంట్ లోకి వచ్చిందిగా
ఆ అవును నాకు అట్లాగెపోయినాయి రెండు కాల్సు
ఆ మళ్ళా పొద్దున్న వేరే వాళ్ళకి చేస్తే మా చుట్టాలకి వాళ్ళకి కూడా అట్లే ఒక్కాలు పోయిందిన్నెట్లొ ఇంకా నాలుగు మాట్లాడు డేశాను అట్ట నీదొ ఒకటి పోయింది ఎనిమిదైనై
ఉమ్ అవి పోయినా కూడా కౌంటేగ
ఉమ్ ఏమో అది
అ పోయి నాటితో కలిపి ఎంత
ఉ ఎనిమిది వచ్చేసింది యైట్ బై టొన్టి అని
ఆ ఒకె నాయి ఎన్నైయి దీనితో పదహారు అయినై పదిహేడో దిదీ ఉమ్ అ ఇంకా తిన్నారా ఇదరు
తిన్నాం తిని ఫుల్ అయిపోయి పడుకున్నము మంచె అమ్మా తిని దాన్ని అరిగించు ఆ తగే అది కూడా
ఉ ఉమ్
అంతే అ అదే వచ్చే నళ పెళ్ళికొస్తారా
ఆ ఇంకంతే
ఉమ్
జల ముందతారా
లే స్లం వద్దు పెళ్లి రోజు వత్తే వచ్చినట్ట ముందు రోజు ఏమన్నా మరి సంగతే
ఆ ఒడుగులు అయి ఉన్నాయిగా దానినికిలా రా ఆ ఒడుగులెవొ ఉన్నాయి కదా దానికి రావా అంట
ఆ అడుగు పోదడదు అప్పటికే నాకు పెళ్ళికి ముందు రోజు వస్తేనే మూడు పడతు తొమ్మిది పది పదకొండు ఒక రోజు ముందతే రెండు రోజులు
ఆ ఉమ్
పెళ్లి రోజు వస్తే రెండు రోజులు పడింది శుక్రవారం శనివారం పెళ్లి ముందు రోజస్తే తొమ్మిది పదిపా
వ్రతానికి
ఏ ఎంత మ అది
ఉమ్ సెలవులు ఇరవై నాలుగు నుంచి అంట కదా ఉమ్
నాదా ఉంటుంది ఎగ్జామ్స్ ఎప్పుడూ
ఉమ్ ఉ
అదే ఇంకా రే పొద్దున్నే ఏమ్ టిఫెన్
రే పొద్దున్న టిఫెన్ ఆ ఏమో చూడాల ఉప్మా మీది నువ్వేం చేస్తావ్
ఏమ్ చేస్తాను ఇడ్లీ పిండి ఉంది దోశ పిండి ఉంది ఏదో ఒకటి చేత్తా
ఈ రెండ్రోజలు మతురనా
ఇద్దర మేగా సండే ఈవినింగ్ వరకు
ఆహా అదే ఏం చేస్తున్నాడు బాబు
ఇప్పుడే టీవి చూత్తంటే ఆపేసా
హమ్
అది సంగతే పాత ఐపీఎల్ మ్యాచ్లు పెట్టుకొని చూస్తున్నాడు ఏమనాలాడిని ఇంకా ఆ పంత్ర దిన స్టార్ట్ అయ్యాక ఎటు తప్పదు జాతర
ఆ అవును ఈ నెల నుంచే గా అయ్యి కూడా
ఆ
హమ్ మొన్న మ్యాచ్ అంతా చూసారు
ఆ చూసాంగా అబ్బా పన్నంటి కప్పించవరకు మెల్కు ఉండు మరి
హమ్ అవును మేము కూడా అంతే ఏదో అంటున్నావు తెలుగ అని
ఆ తెలివిగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాక స్టార్ట్ చేశాడు ఐపీఎల్ ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి వరకు ఉన్నాయి ఇరవై ఎనిమిది స్టార్ట్ చేసారు ఆ సరే